ఆ బాగున్నామండి మీరు బాగున్నారా
ఆ బాగున్నామండి ఏం చేస్తున్నారండి
ఏం లేదండి కర్రీ వండుతున్నానండి మీరండి
ఏం లేదండి కాలీ ఏం కర్రీ వండుతున్నారండి
పున్ను సోరకాయ వండుతున్నానండి
అవునా ఇంట్లో వాళ్ళందరూ బాగున్నారా అండి
బాగున్నారండి మీ ఇంట్లో వాళ్ళండి
బానే ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ
ఏం లేదండి మా చిన్న పాప ఆ ఆప ఆకలి అయితుందంటా నిద్రొస్తుంది తనకి ఏడుస్తుందండి చిన్న పాప ఏ పెద్ద పాప బయట ఆడుకుంటుందండి
మీరేం చే మీ అమ్మ వాళ్ళు ఏం చేస్తున్నారండి
మా అమ్మా
వాయిస్ వినపడడం లేదండి మీది అవునా
అవునండి
ఉహు మీరు ఎంత వరకు చదువుకున్నారండి ఆ
నీ డిగ్రీ ఫైనల్ ఇయర్ అండి ఇప్పుడు
అవునండి ఉహు మీ ఎయిట్ వరికి చదువుకున్నామండి
అవునా కంప్లీట్ చేసారా అండి ఇంటరు
ఏంటిదండి అవునండి చేసామండి
ఇంకేంటండి మరి విశేషాలు ఏం చేస్తున్నారు అందరు రోజు ఎటు వెళ్తారాండి మీరు
ఏం లేదు నాకు ఇద్దరు పాప చెప్పలండి ఇంటికనే చూసుకుంటూ ఉంటానండి వీళ్ళని అంటే ఇప్పుడు డిగ్రీ ఫైనలియర్ అయిపోయినాక ఏమైనా జాబ్ కు ఇట్లా చూస్తారా లేకుంటే ఇంకా చదువుతారా అండి అవునండి ఏం జాబ్ అండి ఆ అవునండి
ఆ గవర్నమెంట్ ఇద ప్రైవేట్ గవర్నమెంట్ అంటే కష్టమే కానీ ట్రై చేస్ అండి ట్రై అయితే చెయాలి కదా
ఆ అవునండి మేము కూడా ట్రై చేసామండి అంటే ఫస్ట్ ఇంటర్ లా అంటే ఇంటర్ చేయడం చేసామండి చేస్తే మేము ఎంపిఎస్ డబ్ల్యు వోకేషనల్ తీసుకున్నామండి
అవున అండి బాగుంటాయి కదా ఉండే అట్టు కోర్సెస్ మంచిగా నర్సరీలా చేసుకోవచ్చు కదా
ఆ ఆ అ అంటే ఫస్ట్ ఇయల వన్ వన్ ఇయర్ ఇట్లా చేసామండి వన్ మంత్ ఇట్లా సెకండ్ ఇయర్ వన్ మంత్ ఇట్లా చేసామండి. అంటే ఇ అంటే హాస్పిటల్ లో ట్రైనింగ్ ఇట్లా తీ సుకున్నాము ఆ తీసుకున్న ఏంటిదండి? అవునండి ఎం పి ఎస్ డబ్ల్యు తీసుకుంటే డిస్ డిసెంబర్లో ఇట్లా చెప్తారండి మాకు ట్రైనింగ్ తీసుకోవాలనేసి ఇంజక్షన్లు వేయడం ము క్యాన్ల పెట్టడం గిట్లా ఇవన్నీ నేర్పుతారండి మాకు
అవునా
ఊ నేర్పాయండి నేర్చుకున్నానండి నేను ఇగా ఇంటర్ పూర్తి అయిపోయిన తర్వాత ఇగ మొత్తం ట్లా సంవత్సరం ట్రైనింగ్ తీసుకోవాలన్నారండి గవర్నమెంట్ హాస్పిటల్లో ఆ తీర్ చేసుకున్న తర్వాత ఒక సర్టిఫికెట్ ఇస్తారండి మనం నేర్చుకున్నట్టు
అవునవున
సర్టిఫికెట్ ఇస్తే మనం ఎక్కడ వెళ్ళినా మనకు ఆ సర్టిఫికెట్ చూస్తే ఇస్తారండి జాబు. ఏ
అన్న చాల ఛాన్సెస్ ఉన్నాయా అండి అంటే ముందు ముందు జాబ్ని ఇంకా ప్లానింగ్ ఎట్లా?
తేవన్నీ ఇహ లేవండి ఇగ పెళ్లి కాకముందుకే చేద్దాం అనుకున్నామండి అవన్నీ.
ర మరి
ఏం లేదండి ఖాళీ అండి. ఖాళీగానీ మీ వాయిస్ వినబడ్డం లేదండి.
ఇప్పుడు ఓకేనండి అంటే కొంచెం వర్క్ చేస్తున్నా నేను సెమ్ క్లీన్ చేస్తున్న మొత్తం.
ఆవునండి
ఉహు మొత్తం
ఆ టాస్కులు పూర్తయ్యా అండి ని ఇంకా ఉన్నాయండి మీకు
ఇంకా ఎయిత్ ఎనిమిది ఉన్నాయి అండి నాది కూడా ఎనిమిది ఇంకా ఏడు ఉన్నాయండి.
అవునండి మీ ఫ్రెండ్స్ గిట్ల ఎవరు లేరా అండి మాట్లాడడానికి.
అంటే ఫ్రెండ్స్ లేరు గాని అక్క వాళ్ళు ఇ పిల్ల వాళ్ళు, అమ్మ వాళ్ళు ఉన్నారండి ఫ్రెండ్స్
అవునండి మీ ఇంటి పక్కన ఓ ఫ్రెండ్ ఉండే కద ని తను మాట్లాడతలేదండి చ్ కొంచెం దగ్గర పెట్టుకోండి మొబైల్ వినబడతలేదు మీ వాయిస్.
అహ లేదండి నాతో మాట్లాడట్లేదు తను చాల రోజులు అయితుంది. వన్ మంత్ దాటింది.
అవ్ ఇప్పుడు తను ఏడున్నదండి? అంటే హాస్టల్లో ఉన్నదా, ఇంటికాడ ఉన్నదా? అవునండి అవే ఎందుకండి మీ ఫ్రెండ్సే కదండి ఎందుకు మాట్లాడరు ఆమెతోను?
అంటే ఇగ మాట్లాడద్లే ఇగ నేను నా హాస్టెల్కి ఎలితే వచ్చేస్తాను నా హస్టల్ అంటద
వందని వంద రూపాయలు ఉండేది అంతే
ఎవరు బిజీలా వాళ్ళు ఉంటారు కదా అండి. ఇప్పటికి మనతో మాట్లాడాల
ఉ అవునండి ఆపారా
మనం కూడా ఇబ్బంది పెట్టొద్ద వదిలేయాలి అట్ల అంతే ఇగ
అవును మ్ ఇంకావేంటి విశేషాలండి మీ ఇంకా క ఇగ పూర్తి ఎగ్జామ్స్ అయిపోయయా అండి?
ఆ అయిపోలేదండి ఎగ్జామ్ ఫీజు ఈ మంత్ లాస్ట్ అండి. ఎగ్జామ్ ఫీజు కట్టాలి మే లో ఉంటాయ్ కంసమాకు
అవునండి వాని తుప్పు రేగొట్ల ఏంటిదండి వాయిస్ ఆర్ ర్థం గావడం లేదండి మీది ఆహా క ఇంకా అర్ధం కాట్లేదు కొంచెం వాయిస్ కట్ అవుతుంది మీది సిగ్నల్ ప్రాబ్లమ అండి మీసైడు
అంటే మాసైడ్ ఏం లేదండి నా ఫోనె కొంచెం ప్రాబ్లం ఆ
ఉ హు
మా అక్కొల్లా పెల్లున్దండి అంటే మాయ వాల్ల కూతురిది అందుకే వచ్చిన హాస్టల్ నుంచి మొన్ననే ఎంగేజ్మెంట్ అయింది
ఉ అవునండి ఆ వాళ్ళ హస్బెండ్ ఏం చేస్తారండి
సిఆర్పిఎస్ అండి వాళ్ళ హస్బెండ్
అవునండి అంటే నెలకి అంటే ఇట్లా సంవత్సరానికికా లేక నెల గింత ఎంత వస్తాయండి డబ్బులు
నెల నెలకు మంత్లీ సాలరీ అండి పోలీస్ అన్నట్టు ఇగ
ఏంటిదండి
పోలీస్ అండి పోలీస్ జాబ్ నెల నెలకు వస్తది సాలరీ
అవునండి అవునా
మమ్మలా నార్మల్ జాబ్ స్కు కానిస్టేబుల్ అంటే ఎట్లు వస్తాయి లే వాళ్ళ గుడా అంతే అట్లా వస్తయి కాకపోతే కొంచెం ఎక్కువ ఉంటది అండి అమౌంట్ వాళ్ళకి
అవునండి మీకేమైనా కరీస్ గిట్ల వండొచ్చా అండి అ ఉ అవును
మీరు వంట చేస్తారాండి కర్రీస్ గిట్లా చేస్తారా అండి
ఆ మేమే చేస్తామన్ది మా అట్టమ ఇట్లా ఏం చేయదండి కరసిీ ఇట్లా అన్నం ఇట్లా ఉండదు ఏ మేమే వచ్చ చేస్తామ అండి
ఇ క ఎగా చి ఇగ పది గంటలకు పోతే మా పాపకు బిస్కెళ్ డి తింటున్నారండి తెచ్చుకొని దుకాళ్ళకి వెళ్ళి మీ తమ్ముడు ఏం చేస్తున్నారండి
కాలేదండి
అవునండి ఆయన ఎంత వరకు జదువుకున్నాడండి
ఆయన ఇంటర్ కంప్లీట్ అయిందండి మళ్ళీ వేరే కాలేజ్ లో అడ్మిషన్ ఏపీయాలి డిగ్రీకి
అవునండి
నాలు అది
ఓ ఇంటర్ లో ఎం గ్రూప్ తీసుకున్నారండి
ఇంటర్లో బైపిసిఅండి ఇప్పుడు బిజడ్సి అవునండీ
అహు ఏం టి అండి
రావడమే కష్టముందండి అసలు బయట సిచ్యువేషన్ గోరంగా ఉన్నది
అవునండి అంటే ఎక్కువ తని అంటే ముత్త్రాశ వాళ్ళకి రావటండి ఇట్లా ఎస్టి ఇట్లా వాళ్ళకు వస్తాయటండి జాబ్స్
మిమల్ అందరూ ఇప్పుడు నై నైన్ పర్సెంట్ అందరూ చదువుకుంటున్నారు చదువుకున్న వాళ్ళు ఎక్కువయిపోయారు జాబ్స్ తక్కువ అయిపోయినాయి
ఉ అవునండి క
అందుక చాలా ఇబ్బంది పడుతున్నాను మళ్ళీ ఏఐ వచ్చిన దగ్గర నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గాని సాఫ్ట్వేర్ జాబ్స్ కూడా తగ్గిపోయినాయండి చాలా వరకు ఇకు నిన్న ఉన్న జాస్తి ఉంద అందరు మళ్ళీ వ్యవసాయం చేయడం రావాల్సింది
అ
అన్నీ అయిపోయినాయా అండి మరి ఇంట్లోవి
ఆ అయిపోయి నే కర్రీ పొయ్యి మీద గ్యాస్ మీద పెట్టాను కాని అన్నం బియ్యం కడిగి పెట్టాలండి స్నానం చేయలేండి మైద పాపలకైతే స్నానం పోశాను
గ్యాస్లు వస్తున్నాయాండి మీ సైడ్ మరి గ్యాస్లు వస్తున్నాయా అండి
వస్తున్నాయంండి రీసెంట్గా మాది గ్యాస్ అయిపోతే బుకింగ్ చేసాంమండి సండే చేస్తే మండే వచ్చాయంండి
టే ఇట్లా గ్యాస్ రాకు చాలా హాస్టల్స్ రెస్టారెంట్లు అన్నీ ముఖ వంట అన్న
అవున అండి ఇప్పుడు గ్యాస్ ఇప్పుడు రీసెంట్ గా మా హస్బెండ్ వేరేక ఉంటారు కాదని రింపించుకుంటే అప్పుడే ఏమో ఇట్లా చిన్న గ్యాస్ ఉంటాయి కదా
ఆ అవునవును
కిల కిలోకి అప్పుడు నూట ఇరవై రూపాయలు ఉన్నాయినటండి ఇ ఇప్పుడు ర నాలుగు వందల యాభై ఏమోనాట అండి ఇలా
అవునండి మీకు ఐడియా ఉందా అండి ఇలా ఇట్లా యుద్ధం జరిగింది కదా అండి
ఆ అవునండి
దాని వల్లనే ట్రాన్స్పోర్ట్ అనేది ఆగిపోయింది మనకి ఏం రావాలని అక్కడ నుంచే వస్తాయి ఎక్కువ మొత్తంలో గ్యాస్ కాగానీ పెట్రోల్ గానీ
అ
అందుకని ఇక అవి కష్టం ట్రాన్స్పోర్ట్ అనేది ఆగిపోయి అన్నిటి రేట్లు పెడి గ్యాస్ ఇప్పుడు దొరకడం కష్టమైంది కొన్ని రోజులు గవర్నమెంట్ హాస్టల్స్ లో ఇట్లా కట్టల మీదనే చేసారు వంట
అవున
ఇప్పుడు ఎప్పుడు అ కొంచెం యుద్ధం ఆగిపోతుంది ఇడు ఇప్పుడే ట్రాన్స్పోర్ట్ అనేది జరుగుతుందట
అవునండి ఆహా త్తడు
అ
హు మన పల్లెటూరు వాళ్ళ కి అయితే కట్టెలు ఇట్లా ఉంటాయి కదండడి అట్లా కట్టెల పొయ్యి గట్లో పెట్టుకోవచ్చా అండి
ఉ
మంచిడించి
ఏం చేస్తున్నారు అంట మరి ఓకే